లో
హలో
బాగున్నరాండి
బాగున్నా మీరు బాగున్నారా
ఆ బా బాన్నారందరు
ఇప్ప నేమిచే స్తున్నా
ఎమి లేదండి ఖాళీగా నే ఉన్నాం మేము మీరేం చేస్తున్నారండి
రం క్యారం బోర్డు ఆడుతున్నాం బయట
డతరండి క్యారం బోర్డు
ఉ
లుసున్నా రండి అ
అర్థం కాలేదు వాయిస్
మీ అమ్మ వళ్ళు ఇట్ల అందరు బాగున్నారా అండి
హ బాగున్నారండి
దగ్గరికికోస్తున్నా మా దగ్గర చాలా
వాయిస్ స్ట్రక్అయితుంది
డిస్టబెన్స్ వస్తుందండి మీ దగ్గర అంటున్నా
క్యారం ఆడుతున్నాం అండి అందుకే డిస్టర్బన్స్ ఉంది ఉ
ఏం ఏం చెస్తారండి మీరు ఏం డిగ్రీ
నందుకో ఉంది ఖాళీగా లో ఏం ఫెస్టివల్ బాగుంటయి అండి మీ సైడ్
అర్థం కాలే అండి
ఏం ఫెస్టివలు బాగుంటాయి అం మీ సైడ్ అని అడుగుతున్నాం
మా అమ్మ అండి బతుకమ్మ బాగుంటుదండి బతుకమ్మ
ఇంకాండి
బంధం మాకుంటది డిమ్ పట్టుకొమ్మా వినాయక చవితి ఇంకా బాగా జరుగతదండి మా ఊర్లో అయితే మీరేం ఎన్ని వేసుకొంటరండి ఏం చీరలు
మాకు సంక్రాంత్రి అన్న దసరా బాగా జరుగుతాంది
అవునా
వుంటాం మా విలేజ్ అంత దగ్గర కలిసి వేరే వేరే ఎక్కడ బ్యాచ్ చేసి ఆడతారు కానీ మా విలేజ్ తొక్కనే అందరు ఉండి ఆడతారు
ఎన్ని గంటలు ఆడుతారండీ
మో నైట్ నైన్ టు మార్నింగ్ ఫైవ్ ఆర్ ఫోర్
మీరు వినాయకచవితి ఎట్లా జరుపుకుంటారండి మీ ఊర్లో
అవి కూడా బాగనే జరుపుకుంటమండి
అంటే ఫస్ట్ ఆ ఎన్ని రోజులు పెడతారు మీరు కొన్ని కొన్ని ఊర్లలో ఫైవ్ డేస్ త్రీ డేస్ అట్లా పెట్టుకుంటారు కదా మీరు ఎన్ని రోజులు పెట్టుకుంటారు అట్లా
నైన్ డేస్
నైన్ డేసు పూజలు కనువిందుగా జరుగు అయా
ఆ నైన్ దగ్గర దాని మార్నింగ్ సాయ పొద్దున సాయంత్రం
ఆహా అంటే ఇట్లా గల్లికో పెడతారయా మీరు లేకపోతే మీ ఊరు మొత్తం ఒకే దేవుని పెట్టుకుంటర అండి
మాదై పేరు మీద రండు వినయకులం పెడతామండి రెండా నాలుగు వినాయకులు పెడతామండి
మీరు పెడత రా అండి అంటే మీరు ఫ్యామిలీ లేదా మీ ఫ్రెండ్స్ తో కలిసి
పెట్టామండి
ఉంటన్న వ ఉంటన్నీ తామత వ ఎడుక్క
ఫ్రెండ్స్ తోనే అండి
మనసున్న విచారణ మాట
ఫుల్ నైన్ డేస్ మాత్రం మాకు ఒక పెద్ద పండుగ
అవునా
ఉమ్
ఎంతవరకు చదువుకున్నారండి మీరు
మాదిప్పుడు డిగ్రీ అండి
టైమ్ బాంది ఆహా టైమ్ క్లియరా
ఆ ఆ జాబే అండి
ఉమ్ ఎంత చేస్తారండి
సిస్టమ్ వర్క్ నేర్చకుందామని చస్తున్నామండి సిస్టమ్ వర్క్ నేర్చుకుని కంప్యూటర్ బ్యాంకుల ల్లో అన్నా లేదంటే ఆఫీసులో నన్ను చేద్దామని చె ఉమ్
ఆహా
మీరేమ్ మీరెక్కడి దాకా చదివారండి
న నాది సెకండియరయిపోయిందండి
ఇపుడేమ్ చేస్తున్నా రండి కాలి యా ఏదన్న వర్క
ఇప్పుడు అంటే ప్రెజెంట్ అ అయితే మొన్ననే సెమ్మయిపోయిందండి మాకు ఇప్పుడే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యింది ఇంకా నెక్స్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కో అప్లై చేసినా అండి డన్ రిజల్ట్ ఇంకా రాలేదు, ఎగ్జామ్ తే మాకు ఎగ్జామ్ రాయాలన్న మాట అటు చదువుకుంటూ మళ్ళీ సిస్టమ్ వర్క్ నేర్చుకున్నాం అనుకుంటున్నా అండి. తిన్నర అండి మరి మధ్యానం
తిన్నమండి మధ్యానం మీరు తిన్నారా
నా తన్నామంది వంటేంసేసిరండి, మీ అమ్మగారు
ఆ
మమ్మీ గారు వంటేం చేసిరండి.
ఎగ్స్ అండి
లో
ఎక్స్ ఎక్స్
ఏక్కిస్ అండి
ఆ మీ వాళ్ళెం చేసినండి
మా వాళ్ళా వంకాయ పచ్చిమిర్చి నేనేవండినండి, అంటే మా ఊళ్లో వందరోజులో పనిపోతున్నారు అందరు అయితే మా మమ్మీ మా డాడీ పొద్దున్నే వంద రోజుల పని పోతారండి, పొద్దున్నే ఏసి ఆయిల్లు ఇట్లా వాకి ఇట్లుడ్చి బోలు దోమి బట్టలపిండి నేనే అన్ని పనులు చేస్తా, వంట కూడా నేనే చేస్నా అనమాట వాళ్ళు వచ్చే సరికి
అన్ని వర్క్స్ అత్తంన్ మీకు
అంటే రాదండి, ఇప్పుడే ఇప్పుడే నేర్చుకుంటానాండి.
నేర్చుకుంటున్నా నేను అన్ని మీరే ఏం చేస్ అని చెప్తున్నారా, అందుకే నన్ని అచ్చమో అని చెప్పేసి అడుగుతున్
వాల్యు లేదండి, ఇప్పుడే పని ఎక్కువుంది. వేరే ఆప్షన్ లేదండి వాళ్ళు వచ్చేసరికే పది అయితది టైము
అవునండి, మా సైడ్ కూడా ఎళ్తారు మా ఫ్యామిలీ వాళ్ళు కూడా
ఇప్పుడయితది వాళ్ళు వచ్చి మళ్ళీ వంట చేసుకొని తినలేరు కదా అండి. అందుక్ కే నేనే ఏదో ఒకలా చే పెడత ఇగ వాళ్ళకి స్త
ఎక్కడండి ఎక్కడండి మీ విలే ఒలె
హా అర్థం కాలేదండి.
మీ వె మీ విలేజ్ ఎక్కడ అండి.
మా విలే ఇటయ్ ఇట్ సైడ్ ఉంటదండి.
ఉమ్ ఉమ్ ఆ చెప్పంది యి
హాయ్ అండి డిస్టర్బెన్స్ బాగా వస్తున్నట్టుంది కదా. ప్రజ్ఞ
ఆ డిస్టర్బెన్స్ ఆ ఫ్రెండ్స్తోని తార ఆడుతున్నా డిస్టర్బెన్స్ ఉంది ఆ చాలా మంది
ఉహ్ ఉమ్ ఎంతమంది అండి మీరు ఫ్రెండ్స్ క్లోజ్ ఫ్రెండ్స్?
నలుగురం అండి మేం నలుగురం నలుగురం
ఇప్పుడు మీరు నలుగుర్ కాల్
ఆ నలుగురం అయితే ఇంటికి పోయినక చదువుడే ఎటు పోయినా కూడా నలుగురం కలిసే వెళ్తాం.
హమ్
అ అర్థం కాలేదు సెట్ అయిపోయిందా
మీ నలుగురిది డిగ్రీ కంప్లీట్ అయిందా అండి?
ఏ నమండి ఆంట రవ్ ఫోన్ మాట్లాడాతన నేను ఎందుకు నవ్తన్లురా చెప్పండి
ఒకే అండి
అందరూ కుకని కొడితే మా ఒళ్ళు అవుతున్నారు
అవునండీ నవ్వే వాళ్ళను ఒక్కటి ఇయండి. పక్కకు చెంపపోంటి ఒక్కటి ఇయండి సైలెంట్ ఉంటరు అప్పుడు
వాళ్లు తిరిగి మమ్మల్ని కోడతరు ఎందుకు మళ్ళీ
మిమ్మల్ని కొట్టారండి. నేను చూసుకుంటా అయితే బిజీ ఉన్నారా అండి. రోజు క్యారం బోర్డే ఆడుకుంటు ఉంటారా అండి.
ఏమైతే రావా. మార్నింగ్ వర్క్ కెళ్తాం. టువెల్ కి అట్లా వచ్చి క్యారం ఆడతానం. ఫోర్ దాకా ఆ ఫోర్ ఫోర్ దాకా క్యారం ఆడేసి. మళ్ళీ ఫోర్క్ మళ్ళీ ఫోర్ కి వర్క్ కి వెళ్ళి నైట్ వస్తాం. నైట్ టెన్ కి అట్లాస్తాం. విలేజ్ అంటే మొత్తం విలేజండ్ వర్క్ సె కదా మొ-
ఆ అవున్నా.
విలేజ్ సైడ్
అరటి పండు దానిమ్మకాయ అట్లా లేకపోతే కొనుక్కుంటారా. జామకాయలు, అరటి పండ్లు కొను- కొంటారా లేదంటే దొరుకుతాయ నాచురల్ గా అంటున్నా.
కొనుక్కునుడే అండి. బయట స సంతలు ఉంటయి కాదా. సంత- సంతలలో పోయి తీసుకుంటాం అన్నట్టు. మా దగ్గర వీక్లీ టూ టైమ్స్ సంత జరుగుతది. ఏమా ఆ
పల్లెటూరు అన్నారు కదా. చెట్లకి ఏమైనా ఉంటాయా అని
ఆ పర్లేదు లేండి.
ఇంకేం చేస్తా-
ఏం లేదండి. ఆడుతున్నా యో మా ఫ్రెండ్స్ నేను ఫోన్ మాట్లాడుతుంటే నేను ఫోన్ మాట్లాడుతున్న మా ఫ్రెండ్స్ నవ్వుతాళ్ళు. అందుకే నాకుడ వినబడతాంది.
ఆహా ఏంటిదటఅండి మీ ఫ్రెండ్స్ అందర-
సరే. సర- వదండి. ఫోన్ మాట్లాడుతాన సైలెంట్గా ఉండండి మీరు. ఆడ అద్దు ఈడ దీన్ని కొట్టు చెప్పండి మమ్ మా నాకు
ఫ్రీగానే ఉన్నారా అందరితోటి అయిపోయిందా ఆట.
ఎప్పుడండి అయిపోయినై అయ్